ఆ
బాగున్నారండి
ఆ బాగున్నానండి మీరెలా ఉన్నారు
బాగున్నానండి తిన్నారా
ఆ తిన్నానండి మీరు ఏం తిన్నారండి
చికెన్ దిన్నానండి
చికెన్ ఏమండి స్పెషల్
ఈ రోజు మా నాన్నగారు బర్త్డే అండి అందుకని మా మమ్మీ చేసి చ్చి
ఆ నేను కూడా ఈరోజు చికెన్ బిర్యానీ అండి
మీదా అండి
హ్మ్
ఏన్ స్పెషల్ చి చికెన్ బిర్యానీ
స్పెషల్ ఏమండి ఫ్రెండ్ ఆరు వాళ్ళకి ఏదో పార్టీ చేసుకున్నారని చెప్ప అయితే బిర్యానీ పార్సల్ ఇచ్చారు
ఊహూ అవునా
ఆ అది బాగా మంచి షాప్ లో తెచ్చినట్టు అంటున్నారండి బాగా రుచిగా ఉందండిది
అవునా నేను కూడా చికెన్ లవరేనండి మీరు ఆ
ఎందనే చికెన్లవరా ఊ నాకు కూడా ఇష్టం అండి నాకు కూడా బాగా ఇష్టం అండి
నా కూడా అదే అండి ఇష్టం కానీ పుచ్చుకునికూడా దాంట్లో ఏమేమ్ ఓ ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటారని చెప్తనారండి
అవునండి
ఉమ్
చికెన్ అంటే మాములుగా ఎక్కువ రోజులుగా రావాల్సిన కొన్ని తొందరగా తీసుకొచ్చేస్తున్నారు దానివల్ల ఇంజెక్షన్లు యాంటీబయటిక్స్ ఏవో వేస్తున్నారు వాటి వల్ల మనకు కూడా కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంట
అవునండి
ఆ
ఉమ్
అదే అండి అది దాని గురించి మనం చికెన్ కూడా బయట ఎటువంటి చికెన్ తెచ్చుకుంటున్నామో ఏ షాప్ లో తెచ్చుకుంటున్నాముో ఎక్కడ నుంచి వస్త్ న యో ఎంక్వైరీ చేస్
ఇంతక్కువేర ఎంక్వేరీ చేసినాం మన్ కే వాల్ ఏంవేస్తున్నారో తెలిదు కదండి
ఎందంటే
ఓ వాళ్ళు ఎమెమ్ చేస్తారో మనక్ తెలిద్ లీ కదండి మనం ఏమో తెలియకుండా తినేస్తూ ఉంటాం అంత ఇంక్వైరీ చేసి చేసుకునే టైం ఎక్కడుమ్దండి ఇప్పుడుండే
సఓ ఆ సే అవునండి మీరు డిగ్రీ చేసారు కదా ఏమన్నా జాబ్
లేదండి నాకు ఇంట్లో పనులే సరిపోతుంటాయి
ట్రై చేయండి అలా పనులు చేసుకుంటూనే ఎంత్ ఎంతకాలం ఉండిపోతారు
అందుకే టైం సరిపోట్లేదండీ ఇంకా జాబ్ అంటే వాళ్ళ ఇంకా చాలాసపర్ అవాల్సి వస్తుఉందండి నేను ఇంట్లో మానాయ్న్ని మాఆయన్ని పిల్లల్ని చూసుకోవాలి కదండి
అవునండి అవునండి పిల్లలఅంటే గుర్తొచ్చింది మీ పిల్లలుు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏ క్లాస్ చదువుతున్నారు
థర్డ్ క్లాస్ అండి హలో ఇ వినిపిస్తుందా అబ్బోడు వచ్చి త్రాడ్ క్లాసు పాపొత్ వచ్చి ఫస్ట్ క్లాస్ అండి. ఫస్ట్ క్లాస్ అండి పాప్ ప
అంటే దగ్గరలో ఉండాదే స్కూలు దూరమండి. ఆది
గ్రే నండి. పిల్లలకి ఇద్దరూ దగ్గరే. ఇద్దురూ వెళ్లి చక్కగా ఇద్దరు వెళ్లి, ఇద్దరు వా చేస్తూ ఉంటారు.
హ్మ్ ఏండి మీరు మీ మీ పిల్లల గురించి కొన్ని మాటలు చెప్పండి.
ఏ ఏమున్నాండి
ఇలా ఉన్నారు అందరితో మింగిలవుత్
అవునండి బంచ్ చోళ్లు మా బిడ్లు చాలా మంచ్ స ట్లో చెప్పిన మాట్ ఇంటారు. చానా క్రమశిక్షణగా నేను వన్నేది చేద్దాం అనుకుంట్నను. మాట్లాడేవిదానం. వే ఆఫ్ టాకింగ్ గానీ, వే ఆఫ్ పిల్ బిహేవిరింగ్ గానీ చాన డీసెంట్ గా, డిగ్నిటీ గా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాను. గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ చేది ఇలాంటివన్నీ గూడా వల్ కి చెప్తూ ఉంటానండి.
అంటే మంచి క్రమశిక్షన్లో పెంచుతున్నరానుకుంటా.
అవునండి మీర్ ఉహ్
నేను చాలా స్ట్రిక్ట్ అండి. మా ఇంట్లో మనము స్టేస్ మనం సిట్ అంటే సిట్ గానే ఉండాలి. స్ట్ స్టాండ్ అంటే స్టాండ్ అన్న ఉండాలండి. లేకపోతే పిల్లలు మరి ఎంతండి మరి రోడ్లో చాలా మంది పిల్లల్ తో ఆడుకుంటూనే ఉంటారండి. మరి వాళ్ళతో అంతా సేరి గలీజు, గలీజు మాట్లాన్నీ మాట్లాడుతున్నారండి.
అవునా అలా ఉంటే కష్టం లేండి పిల్లలు హమ్ అలా ఉండడం చాలా కష్టం పిల్లలతో వేగడం
అవునండి మా ఏరియాలో ఈ పిల్లళ్ళు ఏవం టే అవి మాట్లాడుత ట వాటంనిటీని నే చేసుకొని వచ్చి ఇంట్లో మాట్లాడుతున్నారు అదవల్ ఎలాగేనే క్రమ సిక్ శిక్షణ లో పెట్టాలని వాళ్ళకి చాలా క్రమశిక్షణ లో ఉండాలని చెప్పి కొంచెం కఠినమైన నిర్ణయాలు తీసుకు పహానండి
అప్పుడు కొంచం పట్నంగానే ఉండండి కొంచె పెద్దనకైనా అనే వాళ్ళు క్రమశిక్షణగా వస్తారండి
అవునండి
హమ్ వాళ్ళ కొంచెం వాళ్ళకి చెప్పిన మాట వింటారు చిన్నప్పటి నుంచి చా వాళ్ళు రీసెంట్ గా పెంచాలి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు కదండి ఏమనంటే మొక్క మొ క్కై వంగనద మానే వంగున అనేసి
అది అక్షర సత్యం అండి
అవునండి
అవునండి మొక్కయిొ కై వంగనే అది మాన వంగనా అది పెద్దోళ్ళు ఎలా కనిపెట్టారో తెలియదు గాని అది మాత్రం చాలా వాస్తవిక జీవితంలో చాలా
అవునండి
పోషిస్తుందండి
అవునండి
అవునండి ఈ మధ్య్లో బయటూరు వెళ్ళలని నను ఏదండి మీరు
మీరు కూడా వెళ్ళారంట కదని ఫస్ట్ మీరు చెప్తే సెకండ్ నుంచి చెప్తానండి
అంటే అండి మేము బై టూర్ అంటే ఇక్కడ ఒక నలభై కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఆ ఊరు వెళ్ళాము యాక్చువల్గా ఏమంటే పొలాలు వాటికి సంబంధించి మా ఫ్రెండ్ అంటే ఎవరో దాన్ని సీల్ చేయాలి అని చెప్తే దానికి సంబంధించి మమ్మల్ని తీసుకెళ్ళాడు వాళ్ళు వాళ్ళంటా పొలం సేల్ చేస్తున్నాడు
ఆహా అమ్లేస్తున్నారా
అమేస్తున్నాడు
ఎందుకంత సడన్ గా అమ్మేయడం పొలాలు
అంటే వాళ్ళు టౌన్ లో ఇక్కడ ఏదో ఫ్లాట్ కొనాల అనుకుంటున్నారు
ఆహా ఊహు
అవునండి అందువల్ల అమ్మేయాల అనుకుంటున్నారు నేను చెప్పాను చాలా సహా ఇ వచ్చాను అక్కడ మంచి పంటలు పండించు రాబోయే కాలంలో భూమి ఖచ్చితంగా ఉండాలి పంటలు పండి పండించి రేపు పొద్దున కనీసం సవయ బైట్ అమ్మ పోయినా మీకంటూ సరిపోవాలి కదా ఏంట అండి ఈ మధ్య యుద్ధాలు వాటి వల్ల కొన్ని అన్నిశచిత ఏర్పడడం వల్ల ఇటువంటి డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తా ఉంది
అవునులేనండి సిచ్యువేషన్ తగ్గట్టు మనం కూడా ఉండాలి తప్ప
పొలాలు అమ్మకండి టౌన్ లో కొనడం కోసం ఇక్కడ సంపాదించుకనచ్చు
ఉమ్
నిబాబ్ ఈ సారుంటే ఆ కేర్ఫుల్ గా ఉండండి అని చెప్పి నేను చాలా చెప్పాను మరి అతను ఏమో మరి ని నేన్ అది ఏమ విన్నాడో ఏమో నాకు తెలియదు గాని మొత్తం మీద అతను నా సలహా పాటించలేకపోగా మరియు అమ్మేయడానికి సిద్ధపడ్డాడు అలాగే అమ్మే కూడా తర్వాత వాడు అమ్మేసిన తర్వాత కానియండి కానీ అక్కడికి వెళ్ళా కుమ మాం ఆ ఏదో తాటి మంజులు తాటి మంజులు అండి తాటి మంజులు బాగా ఇచ్చాడు తర్వాత అవునండి తాటి మంజులు సూపర్ గా ఉన్నాయండి తీయగా ఉన్నాయండి ంటడి
ఆ నాకు ఇష్టమండి అయితే
ఆ తాట మంజులయితే భలే ఉంటాయడి ఏంటంటే ఇది ఆ ఏరియాలో మొత్తం తాడిచట్లేనండి
వు ఎంతైనా పల్లెటూరు పల్లెటూరులే అండి ఆవిడ నుండిది అక్కడ ఉందండి ఎంతైనా పల్లె ఊరు పలెటూరు
అవునండి మరియు చెరుకులు కూడా పండించున్నారండి చెరుకులు కూడా ఇచ్చారు అన్ని చెరుకు తిన్నాము వేరు శనగ కాయలు తెప్పే తెచ్చడు తర్వాత కొని అదేదో కందగడ్డలు అంట అ కందగడ్ లో కావాలి ట్లో ఏదో అన్నాడు అవి పొడిచ్చాడు వాటితో వండుకొని తినమన్నాడు ఆ పొలాలంటే ఏమి లేవండి మాకు ఫాదర్ గారు
అవున అండి ఎందుకండి
అప్పట్లో ప్రాబ్లమ్స్ అలా ఉంట ఉండేటివి దాని వల్ల ఆ ప్రాబ్లమ్స్ నీ బరి భరించలేక మేము అమ్మేశం
అవునా అండి హు అదే ఇంకా మామిడి కాయల సీజన్ వస్తుంది కదండి ఇంకా కొన్ని మంత్స్ లో
అవునండి మామిడికాయలు వస్తే మాత్రం మరి మామూలగా ఉండదు మరి ముందుగా తెచ్చేది చ్చేసుకొని ఊరగాయ
హు నాకు ఊరగాయ కన్నా మామిడి పండ్లు అలాంటి నాకు చాలా ఇష్టంమండి మామిడి పండ్లు అయితే మా అక్క వాళ్ళకి పోలాలు ఉన్నాయి కాని
ఏ రకం అండి
అంటే అ మా బేనీసాకాయలు
ఆ బేనిస ఈ మధ్యన బయట అమ్మెటివన్ని మందులు కొట్టి
అంటే అంటే పొలాల్లో అంటే మా మా అక్క వాళ్ళది అనమాట అక్కడ తెచ్చుకున్నాం నేసి అనుకుంటున్నాము
హు
హు సో మి కూడా ఏమైనా పొలాలు ఉన్నా ఏమో మామిడి ఏమో తీసుకున్నాం అనుకున్నాను సో మీరు లేదన్నారు కాబట్టి నేను సైలెంట్ అయిపోయానండి
అలా మాకు లేవని అని చెప్పాను కాగానీ మా ఫ్రెండ్ పొలాలు ఉన్నాయండి అక్కడ కావాలంటే పోయి తీసుకోవచ్చండి.
అవునా అండి మాకు సరే మాకు మామిడి కాయలు తెస్తే ఖచ్చితంగా మూట కావాలండి.
ముఠా
అవునండి
అంటే ఎన్ని కేజీలు ఒక యాభై కేజీలు సరిపోతాయండి.
ముప్పై కేజీలైనా పర్వాలేదండి
ముప్పై కేజీలా తప్పకుండా అండి మా ఫ్రెండ్ గాడికి దగ్గర చెప్పి మీ డిస్ అకౌంట్ లో మరి
మనీకి ఇస్తారా అండి.
ఫ్రీ పిల్లలు కావాలని అడుతున్నారా వాళ్ళ అమ్ము పే వాళ్ళు కదండి ఫ్రీగా ఎందుకు ఇస్తారండి.
మీ ఫ్రెండే కదండి మీకని చెప్పి నాకు ఇవ్వచ్చు కదా హా హా మీకని చెప్పి నాకు ఇవ్వండి.
అయినా మీరు ప్రత్యేకంగా మమ్మల్ లే ప్రత్యేకించి అడుగుతున్నారు కాబట్టి నేను వల్ న అభ్యర్థన చేసి మరి మీ వద్దకు తీసుకొని వచ్చి ఇచ్చేదనండి
సీజన్లు మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతానండి మర్చిపోద్దండి.
స కచ్చితంగా మీరు రాడగండి ఇస్తానండి అలాగే టైమ్ కూడా అవ్ తుందండి తర్వాత మళ్ళీ ఇంకొకాలో మా మాట్లాడదామ అండి.
ఆ సరేనండి.
ఆ ఉంటానండి మరి
ఓకే